అఓ హలో
హలో
వినిపిస్తుందా
వినిపిస్తోంది
ఏం చేస్తున్నావు్
ఏం చేలే కాలిగా కూర్చొని ఉన్నా
తిన్నావా నేను కూడా ఇప్పుడే లేచా ఇంకా
తినేస తినేస
ఏం తిన్నావు
సాంబార్
ఓ య్ సాంబార మన ఇంట్లా సాంబార్ బాగుంటది మస్త్ తెల్లా సాంబార్
ఉమ్ అవును అక్క వాళ్ళు కూడా వచ్చారు పెద్దక్క వాళ్లంతా
అవునా
అ
పాప బాగుందా
ఉమ్ బాగుంది అస్సల నిద్దరే పొవట్లే ద్ రే
ఎందుకు అంట
ఏమో
నిద్రపోకపోతే పూచోడ వస్తాడని చెప్పింది
అసల నిద్ర పుచ్చుతన నేను నిద్ర పుచ్ఛిన్నాక అర గంటలకే లేషింది చేసది
ఉహ్ హు ల మీ మీ టైమ్స్ వెడిే అాలకుంటన్నా
ఆ అవునవును ఫుడ్ తినట్లేద్రి అసల ఎట్లా
ఎందుకు పిల్లకి దిష్టి తగిలిదేమో
మా అమ్మది ఇష్ట అమ్మది ఇష్ట అంత అత్త తీసింది
ఆ
కనీ ఫటు తినట్లే
ఎందుకో
ఏమ మరి
ఆ అది ఏద ఒక క టి చపాతి పిండి గో రాగిపిిండి
అయ్యే పెట్టేది
అది కాదు ఆ మూడు కలిపి కూడా ఎదు దృష్టి తీస్తారు దాంలతో కూడా అప్పల్ మాదిరిరి ఈ చపాతి మాది రౌండ్ మన అరిచంత చేసి
ఆహా
పొయ్యి మీద పెట్టి ఒక సైడే కాల్చాలా మళ్ళా రెడ్ బ్లాక్ చక్క అంటే కుంకము కాటుకలా పెట్టి పెట్టి పెట్టి దానికి ఆ పిల్లని ఆ కడుపుమాన్ మీద కూర్చోబెట్టి మెయిన్ డోర్ దగ్గర తీసేసి త్రీ మూడు దావులుంటారు చూడు
ఆ
పోయే చోట పడేస్తామ్మను. తింటచ్చుడు నేను కూడా అప్పుడు తినకపోతే మా అమ్మ అట్లా చేసింది. అసల్ తినాల ఆకలిమో వది పెట్టుకుంటా అసలు విరుక్తస్తుది ఏ త నంల
మా అక్క స్పూర్ ఎతుక వెళ్ళద్ది పెట్టడానికి నూరు బేగ బట్ పట్టేస్తుంది లోపలికి బాగానీయకుండా అసలా
ఉ ఎన్ని మంచి దానికి ఎంత తెలుగు వచ్చేసింది వన్ ఇయర్ అయిపోయింది
అబ్బా సెవెన్ మంత్స్
ఓర్ని పాత
ఆ ఇయిత్ బంతా సద్దది నెక్స్ట్ మంత్ వచ్చేసి చి జద మనంత హ నైన్త్ కి
ఓకే ఓకే నేను వన్ ఇయర్యిన్నా ఇప్పురే అడి అంటే హింగ్ ఏం తెసారు ఆ పిల్ల తినకుండా ఉంటే
ఉ మా అక్క ఎంద మూడుందర లు తగ్గిపోయింది. అనుకుంటా అంది
తినకుంంటట్లు స్తుది వెయిట్ం
అదే ఫల్ తగ్గిపాతా ఉంది అప్పటికి గుమ్మడుకాయద వచ్చాను కదా కుుమడకాయ అది బాయిల్ చేసి మిక్సీ కేసి అది పెడుతుంది బ్రోక్లీ పెట్టాలి
ఆఓహో
ఇంకా అది చెయలా
తమ్ మడికాతిన చాల
ఆ పెట్టొచ్చంట
ఆ అకే
హ
ఆ
ఒక్క పీస్ కట్ చేసి ఒక ముక్క టైప్ లో దాన్ని స్ట్రీమ్ చేసి మిక్సీకి వేసి పెట్ టది
అవును
పెట్టది అది కూడా మిక్సీ కేేసి పప్పు అన్నం
హ
అది కూడా పెట్టద్ది ఏందో తిన్నట్లే మధ్య బ్రోక్లీ రేపు జాసద్దేమో రేపు చేపిస్త రేపు నేను తింటను ఎలాగో అమ్మవాళ్ళు చికెన్ తింటరా
ఊ
రేపు
నేను అది చేసుకోని తింట
ఉ చేసు చేసు
ఊ మీరు వెళ్తున్నారా టెంపుల్కి
ఆ వెళ్ళ కద రే ఈ వీక్ అయిపోతే ఇంక నెక్స్ట్ ఇ వికే లాస్ట్ వీక్
అదే అదే అంత లోపల నేను వస్తే నేను లాస్ట్ వీక్ అయినా వద్దాం రావాల అమ్మవారి దగ్గరికి
లాస్ట్ వీకు ఇంకా రిమైనింగ్ వాళ్ళవి ఇంకా వేరే హాస్టల్ అమ్మాయిది వచ్చి ఫోర్త్ వీక్ ఇది
ఆహా నువ్వు వెళ్తావా తనతోపాటు
ఏవోమా వారు పోయి చుద్దం అప్పుడు అది వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి తేల్పుత ఉంది
ఆహా తిను వాళ్ల అన్నోలి ఇంటికెళ్ళింది పతుందా
ఇవేమో మరితుదు ఆ రేపేమ్మో వెకేట్ చేస్తూ ఉంట రేపెమ్మని కూడా
ఉహ ఓకే ఓకే
ఊరిష్టందనే ఇంకా వచ్చి అదే ఒకవేళ వస్తే నెక్స్ట్ వీక్ రాం
పంపియాలిగా మా అమ్మ
మా మమ్మీ ఏమనిందంటే లాస్ట్ వీక్ దీపం పెట్ టూ అడుక్కో బెల్లం తోని ప్ప ఉంది మళ్ళా గుమ్మడికా అండి కదా మనము ఇంట్లో ఎప్పుడు కొట్టిందా గుమ్మడుకాయి అది ఏదో ఆచారం ఉన్నింది అని అటై గుమ్మడ్క వదులేమ ఆ బెల్లంతో పెడదాం అనుకున్నా లాస్ట్ వీక్ అని చెప్పిన సరే పెట్టు అనింది
హ
అమ్ముతార కదా ఆడ మా అక్క కూడా బట్ ఇత్తదమ్మా గుమ్మడకాయతే అమ్మా ఎవ్రి వీక్
ఆహా
మళ్ళా మీకు మేము ఎప్పుడు పెట్టలే
నేను ఆయనకి చెప్పాను రీ ఎంత ఇప్పటిక త్రీ మంత్స్ అయిపోతుంది ఏంది అని అయినా ఇంకా రాలేదు చూద్దాం అన్నాడు. ఇవన్నీ అయ్యేటట్లేదు నేను మళ్ళీ నైట్ క నైట్ డ్యూటీకి వెళ్ళిపోతానని చెప్పా.
ఆ
ఇప్పటికే త్రీ మంత్స్ అయిపోయింది. శాలరీ లేదు ఇంట్లో చెప్పాను కదా మొన్న థర్టీ ఫోర్ అయిపోయింది. దానికి ఇంట్లో మనీ లేదు ఎలా అక్క నడితే
ఉ
నా కానీ ఇష్టం చెందినుకా అనింటి
ఆ
నీ ఇష్టం ఇంకా అనింది
అవునా
ఆ నేను చెప్పాను నెక్స్ట్ స్ వర్ చూస్తాను
ఆ
ఒక తర పోతే వెళ్ళి నేను చూసుకుంటాన అక్క ఇప్పటిక అంత అయిపోయింది.
అ
అవును చెప్పా నీకు ఎప్పుడెప్పుడా నంది ఎలు పోలని అసలా అ నింది
వాళ్ళంతే న అట్లా అంట అంటారు కానీ
నాకు మా మెంటల్ వస్తుంది. ఖాళీగా ఉడి మా అమ్మ తిడతా ఉంది. చద చదు కోవట్లేదు ఏమిీ లేదు ఏం చేయట్లేదు నీ అంతటి నువ్వు చేసుకోవచ్చు చ్చిగద ఏంద ఇద అంతా అదిది ఇంతతుంద్రే నన్ను
ఏంటి తెరుతా ఆంటీ
నేనైయితే తిటిచ్చి పోను రోజే ఉండదు మా ఇంట్లో
ఏ
వ నాకు మా ఇంట్లోకి వస్తే ఫస్ట్ రోజు రెండు రోజులు బాగానే ఉంటది. లేకపోతే స్టార్టింగ్ రోజు నుంచే స్టార్ట్ చేస్తుది మా అమ్మ.
ఆహమ్
జాబ్ లేదు ఏమి లేదు ళ్ళ వాళ్ళకి ఏం చెప్పాలి. వళ్ళ వాళ్ళ అందరికీ అది ఇది తా ఆ అన్నీ అంటది
అంతే వాళ్ళు ఇంక మామూలు
మా అక్క నువ్వు నా మాట వినట్లేదు నేను చెప్పింది చెయట్లేదు. అ అ ఇది ఇదంత ఇతుంది సరిపోయింది నా జీవితం ఇంద్ర సామె అనిపిస్తుంది. నాకు
ఇది ఏం కాదులే మేము ఎక్కువ ఆలోచించదు
నేను ఆలోచించకపోతేనే ఇంతంది నాకు నే ఆలోచిస్తే ఏమే పాతాని అర్థం కావట్లే
ఆ
నను ఎకు